హలో
హలో
వినిపిస్తుందా
ఊ చెప్పు ఏంలేదు పని ఉండే
ఏం పని
మాది గడ్డి మీద పరదా గప్పినం
వర్షం వస్తాది అన
అవును
ఉహు
ముందే కప్పుం డే ఆ టైం ఎంత అయితాంది
సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ
తిన్లె ఇంక
ఉహు
ఎం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీ మాది రిజల్ట్ వచ్చింది ఇ వాళ్ళ
ఎంత
ఎయిట్ పాయింట్ టూ నైన్ టూ సెవెనో టు నైనో సంథింగ్
ఆహా
ఉ
నాకే తక్కువ వచ్చినాయి ఈ సారి అందరికన్నా
డిగ్రీ దానికి బీటెక్ దానికి డిఫరెన్స్ లేదా
ఏం చేస్తున్నావ్ ఇంక
ఎం లేదు పైనకి వచ్చిన ఇప్పుడే
మీ రిజల్ట్ వచ్చింద
చెప్పాను కదా
ఎప్పుడు
నీకు అని
అదే ఎప్పుడు అని అడుగుతున్నా
ఆహు టూ వీక్స్ అయింది
అవునా ఎంత చెప్పినావు ఒకసారి అది కూడా చెప్పవా అప్పుడు గుర్తు వస్తది
సిక్స్ పాయింట్ వన్ ఫై
ఉ ఊ
ఏం చేస్తారు ఇంగ
ఏం లేదు బయట కొంచెం గాలు వస్తుందని బయట కూర్చున్నాం
ఎక్కడ బయట ఎక్కడ
లోపట బయట
ఉమ్ తిన్నారా మీరు
తినలే ఇంకా ఇవాళ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో తినడం అంట
ఈయో
నిన్న మా ఇంట్లో తిన్న అందుకే వాళ్ల మమ్మల్ని కలిసాం
అవునా
ఆ చిన్న చాపలు వండింది చాపలు చిన్నవి నాకు అవి నచ్చవు
అయ్యో
మా చిన్న అత్తమ్మ ఇంకా వేరే పప్పు ఉంది మన కోసం అన అన్నది అంతా ఆ చిన్నఅత్తమ్మ ఉ మొన్న సండే రోజేమో వచ్చినట్టు ఉన్నారు
ఎవరెవరు
మా చిన్నత్తమ్మ పెద్దత్తమ్మ చిన్నత్తమ్మ వాళ్ళు ఇద్దరు పిల్లలు
ఇద్దరు పిల్లలు వచ్చారా
ఆ
బర్తడే నా ఏమన్నా
ఉ
ఉహు ఇంకేం చేస్తాలో అండి
కేక్ కటింగ్ లేదన్కుంటా
ఆహా
ఉ లేదు నన్ కల్వలే
అవునా
ఉ
రానులే మీ ఇంటికి
నిన్న తినడానికి పిలిసినప్పుడు వచ్చిండు అ ఇంకా మొన్న వాటర్ క్యాన్స్ తీసుకొచ్చిళ్లా అత్తమ్మ ఇంకా మా ఇంటి ముందత్త ఎర్రోడు అని ఒకతను ఉంటాడు కదా
ఓ
ఆ వాళ్ళిద్దరు తీసుకొచ్చి అప్పుడు వచ్చిండంతె
ఉహు
ఉ
ఓకే ఓకే ఇంటి ముందు రండి అంటే ఎవడ అనుకున
ఆఫ్
వాళ్ళద్దరు మాట్లాడుకొని పోయిరీ అసలు
అవును
ఉమ్ కొం గేమ్ కడా అని వెళ్తా ఎక్జడ్ అవుతడు వీడు ఇంతేనా అనుకుంటాడు ఇక రూమ్ పిలిసినాక కిక్అవుట్ చేసినట్టున్నాడు
ఏం చేసి ఎవరు చేసిల్లు
రూమ్ తుడిచినంక ఉ ఉ కిక్ అవుట్ చేసిండి అనుకుంటా లేకపోతే ఎక్సిటో అయ్యుండో తెల్వదు
ఎవరు ఎవర్ని క్లిక్ చేసిండు కిక్ చేసిలు
బిఈవి వీని చేసిండు చేసిండనుకుంటా తెలియదు చేసిండో మరి ఆయన్నె ఎగ్జిట్ అయ్యండో తెలియదు కానీ రూమ్లా కేళి బ్యాక్ వచ్చి మళ్ళా నన్ను ఇన్వైట్ చెసిండు కానీ నేను పొలే ఇగ
ఉహు ఉమ్
ఉ ఇంకెం చేస్తారు
ఏమి లేదు కాలి
ఉ అన్నయ గేమ్ ఆడుతా అన్నాడప్పుడు ఇప్పుడేమో ఫోన్ హీట్ ఎక్తుంది పిచ్చి లేస్తుంది నాకు అంటున్నా
అయ్యో ఇప్పుడు వెదర్ కూల్గానే ఉంది కదా ఎందుకు వేడి అవుతుంది
తెలిదు నేను మా మమ్మీ ఫోన్ల ఆడితే సెవెంటీన్ ఇంచేలి త్రీ గేమ్స్కి మళ్ళీ ట్వంటీకి వస్తుంది ఛార్జింగ్
హర్ష త్రీ గేమ్స్ ఎం గంట ఒక్క గేమ్ ఉంటంది అనుకుంట
ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ పెడితే అది హాఫ్ ఎక్తుంది ఛార్జింగ్
హష
ఆ అది పిచ్చిలేతంది
ఉ హు అంత మంచిది మేడం
బ గేమ్ ఒకటె టైమ్ పాస్ అయితుంది ఇప్పుడు మ్ ఇప్పుడు అమ్మాడుదారు రాడు గేమ్ మాడదాం రా అంటే
ఉహు మొత్తం తక్కువ యూజ్ చేస్తున్నాడంట కదా ఫోన్
ఎవడు ఆడ ఎం అనిమొఖం అని లాగైతేన అట్లా చెప్తున్నాడు వాడు
హ ష
ఉహు నా అంత ముందు అట్నే అయింది కానీ ఇప్పుడు ఆన్కి అవుతుంది
ఉహు
వాని ఫోన్లో ఆ యాప్స్కున్ను ఆ ఫొటోస్కె ఎక్కువ స్టోరేజ్ పోతది
అవును
మ్ అన్ని ఎడిటింగ్ అయి ఎడిటింగ్ అయి యాప్స్ ఎడిటింగ్ వీడియోస్ ఎ ఉంటాయి అన్ని
అవును అతను తీసేయడు మళ్ళీ వీడియో వీడియోస్ ఎడిట్ చేసిన తర్వాత
ఉ నా సిక్స్టీ ఫోర్ జీబీకి నా అలా ఆడదాండి వాంది వన్ ట్వంటీ ఎయిట్ ఇంకా వాంది అట్లుంనది అంటే అ స్
ఆ
ఇంకెం చేస్తున్నవ్
ఇంకా ఏం లేదు
మొకై మన్నా ఉన్నాయి గల్స్ ఈమెది అయిపోలే ఇంకా
కాలే
ఎన్ని ఉన్నయి
తెలీదు ఇంకో ఫైవ్ ఒ ఎయిట్ ఒ ఉన్నాయింట
వామ్మో
టైమ్ ఎంత చూడు ఒకసారి అ చూసినవా టైం టైం టైం ఉం
సెవెన్ ఫార్టీ ఫై
అది కాదు
ఉమ్ ఉంది ఇంకా
మా చూడి లాకైపోయింది మరి
ఓకే పవర్ బటన్ నొక్కు ఓపెన్ అయితది
ఆ మల్ల కట్ అయితే మనల్ని చంపేస్తది
కట్ కావు ఇది యాప్ కాల్స్ కట్ కావు పవర్ బటన్ నొక్కితే
ఏమో ఎందుకు రిస్క్ ఇందకా ఆల్రెడీ రెండు కాల్స్ పోగొట్టన నేను
ఎవరికి
మమ్మీకి చేయమని చెప్తున్నా మమ్మీ రింగ్ అవుతుంది కాని కాల్ కనెక్ట్ కాలె ఇంకొకటెమో అసలు రింగ్ కాలే కనెక్ట్ కాలే రెండు పోయినై
హు హామ్
హు హామ్
కొన్ని సాంగ్స్ వినబడుతున్నాయా
వినలేదు
ఓకే
ఎవరు పెట్టారు నువ్వేనా
లేదు మా ఇంటి దగ్గర ఫంక్షనైయింది ఒకటి ఆ వీటిల్ పొద్దున్నుంచి నడుస్తున్నాయి
హు హామ్ మా అన్నయ్య లడ్డు తోఒక కాల్ మాట్లాడినట్టున్నాడు కదా
అవును
అక బడి
ఎందుకు
దానికి కూడా పడేటి కదమ్మ ఎంతనో కొంత మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ పే యాడ్ చేసుకోమని వస్తాయి
నా ఒక్కని తోనే మాట్లాడిండా
ఒకటే మాట్లాడిండ ఇంకెన్ని మాట్లాడి
అంతే ఒకటే చేయకు అన్నడు మళ్ళా
ఎందుకు
చెయకాన్లేగాని నేను ఎత్తార లిఫ్ట్ ఎత్తాడ పెడతా మాట్లాడా అన్నాడు వేరే వాళ్ళు చేస్తారన్న అని చెప్పి
లడ్డు చూస్తున్నాడు ఆడు మరి నువ్వు వచ్చినవ్ నా దగ్గర ఇచ్చేస్తున్నావ్ ఏం టీ హ్మ్
ఓక
మ్యాడ్తల్
ఊహూ ఇంకా
ఇంకా చూడొక్కసారి
ఇందొందెమా
ఎంత
ఉందనుకో వన్ మినిట్
ఓకే
చెప్పేమైనా
హ్మ్ నువ్వే చెప్పుకో
చెప్పాల్నువే
ఏముంది ఇవాళ గోరింటాకు పెట్టుకున్నాం
అవునా స్నాప్స్ రాలే
నేను రెండు చేతులకి పెట్టుకున్నా‌ నేను అయినా గోరింటకు తె ఇప్పుడు స్నాప్ పెడతో ఇవాళ మార్నింగ్ నుంచి ఏమన్నా పెట్టిన్నా స్నాప్ నేను
పెట్టిినట్టున్నావు
అమ్మ నేను స్నాప్స్ పెట్టకపోతే గుర్తు చేయవా నాకు అస్సలు గుర్తే ఉంటలేదు ఈ నెలో త్రీ టైమ్స్ మిస్ అయిపోయింది త్రీ టైమ్స్ కొందరు కొందరుతోటి స్ట్రీక్స్ పోయినాయి
హ్మ్
మిమ్మల్ని కొందర్ని ఎక్కువ థౌజండ్ పైన ఉన్న వాళ్ళని
హ్మ్
రీస్టోర్ చేయండి రిస్టోర్ చేయండి అని చెప్పి రిస్టోర్ చేయిచ్చుకున్నా
ఆహ
హ్మ్
ఇంకా వర్షం పడుతుందా మీ కాడ
లేదు మబ్బు వచ్చింది మళ్ళీ మొత్తం పోయింది నార్మల్ గానే ఉంది
ఇక్కడ
మీక్కాడ ఉందా వర్షం
మాక్కాడ లేదు కాని నువ్వు అనిపిస్తలేవుగా
ఇ
హ
అయ్యయ్యో
అయ్యో
అయిపోయిందా
లేదు
నిజం చెప్పు
ఇంకా అయిపోలే సరే బాయ్ నాకు వేరే కాల్ వస్తుంది
సరే బాయ్